హలో ఉ వినిపిస్తాంది హలో శామ్ ఏం అంత సీరియస్ గా మాట్లాడ్ ఉ
ఏం లేదు మా అమ్మ అరస్ తాంది నన్ను అందుకనేసి
దేనికి
అమ్మకి ఎవనా పనా పాటా నన్ను అరిచే పనే కదా అందుకనేస్
తిన్నావా
ఉన్నావ అప్
ఆ మరి తిన్నానని చెప్తున్నా వేస్ట్ ఫెలో
ఇంక ఏదో చెప్పాలి కాబట్టి చెప్తన్నా నువ్ ఏమైనా పెడతావ లేదు కదా అందుకనేస్ నేనే చెప్పేస్తాన్న తిన్నా అని.
హుమ్ పెడ్ తలేరా
ప్పే మాటల్ తప్ప ఓరోజు కూడ క్యారీ తెచ్చిచ్చిందిలా
మరి నువ్ ఒక్కరోజన్న అడిగినావా
బ్బ రేప్ బిర్యానీ చేసక రావయ అంటే బిర్యానీ చేస్కరావు వద్దులె అమ్మ చేస్తాండ కష్టపడి చాల్ వెనస్డే ఏం కాలేజ్ రావా
ఒస్తా ఏమి
ఆ నిన్న చెప్తాన్నవే ఒచ్చి సాయంత్రం చెప్తాన్నవే ఒస్తే రావాలని లేదు అనేసి అందుకని అడ తున్నాన్లే
ప్పులేదే
హయ్ చెప్పినావ్ అందుకే అడిగిన
నేను చెప్పలా ఇంకో పిల్ల చెప్పిందేమో
అ
వాళ్ రారంట ల్యాబ్ ఉందారోజు మాకు
ఆ
ఇంతవరకు ఒక్క రికార్డ్ రికార్డ్ లొక్క అదే ఒక ఎక్స్పెరిమెంట్ కూడ రాయలేదు మేము
ఆహ్
ఆ రోజు అమ ఈ రోజు చెప్పింది. క్లాస్ లో సిక్స్త్ ఎక్స్పెరిమెంట్స్ ఆ రోజు కరెక్షన్ చేస్తాను పార్టీ అయిపోయింది. మీకు
అహ్
కొండి అని చెప్పింది. ఇంక ఖచ్చితంగా రావాలి పో నేనేమనుకుంటన్న అంట్ టే ఒచ్చి రికాడ్లో సైన్ చేస్ కొని ఆఫ్టర్నూన్ నుం చ్చి లెటర్ తీసుకొచ్చేద్దాం. అనుకుంటున్న ఇంకేం చేయాలి మ రా ఎవరు రారంటే వెనస్డే అందరు ఇంటికెళ్ళిపోత్ తున్నారంట హాస్టల్ వాళ్ళంతా ఉహ్మ్ అందుకనేసి
ఆహ్ సరే సరేలే
వరకు ఒచ్చి కరెక్షన్ చేసుకొని ఎళ్ళిపోదాము.
అహ్
అనుకుంటనా చూడాల వత్తవ నువ్వు
నేను మాకుంది. ఆ రోజు చెప్ ప్పగద వర్క్ షాపుందనేస్ ఫుల్ డే త్రీ తర్టీ వరకు వర్క్ షాప్ ఉంద్. ఉహ్
ఉహ్మ్ నాకు నాకైతే రావాలని లేదు. కానీ ఇంట్లో అరుస్తారు కదా నాలుగు రోజులు లీవ్ వస్తది. దా పో వన్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఫోర్ డేస్ వోస్త్ తది కదా పో అంట్ టరనిం ట్లరుస్తరు గద కచ్చితంగ్
ఉహ్ హు కాలేజి పోతేనే మేల్ మైలేదంత తి ఇంట్లా ఉంటాయిన్ని పనులు చేయల్సి
ఉహ్మ ఎప్పుడు మ ఉగాది ఆహ్
ఆ థా థర్స్డేనే ఉగది
థర్స్డేనా
కొస్తది ఇంగ్ నెక్స్ట్ వీక్
ఆ ఇడే ఉంటదా సీ ఎంజాయ్ పండ్ ఇడికి రారా ఆడే ఉం టారా
మీ ఇంటికి పంపిస్తా చుసుకో
చూసుకోండి ఏ మ ఏడా ఏడా సొంతం ఇల్ళ పండడుగ ఇట్టు చేసుకోవచ్చు కదమ్మా
హ్మ
పండగీడ చేసుకోవచ్చు కదా
మాకు అందంద మ ఇప్పుడు అస్తారు గుమ్మునుండు ఇకా ఆయంటి గురించి మాట్లాడండి ఆ ఆ రంగ పోని అంటీ ఏమిరా అంటే రేపిస్తానమ్మా అంటది
మ్మ్
ఆ
తీసుకురావాలా చెప్పు తీసుకొని వస్తాం
ఆ ప్రస్థాన్ కిరే కుడుతానని ఆమె ఆ జాకెట్
అయినా మంట లక్క నేను తీసుకు కొనేసి కాలేజీ లో పెట్టుకుంటావా
కాలేజ్ లో కాదు డ్రైవర్ కి చెప్పి బస్ లో పెడతా
బహ్ బా బా బా బ
తెలివే తెలివంది మన పాత డ్రైవర్ అయితే పెట్టండచ్చు
ప్రసారంట మాయ
ఎవరా
వన్ డ్రైవర్
నేను అడిగేసి వచ్చిన రే వస్తాన ఉన్నాడు
అ
మరి పని చేసుకో
మ్మ్ మై ఒక రికార్డు రాసి ఇయ్యి మయి
ఇం గేముద్దా
వొద్దు
ఆ రాస్కో
మ్మ్
మే జాగారలు చేసి రా్రాసినను జాగర అల్ ఎస్ జగరల్ ే రాసిన మ్మ్
ఒక్కటే రాస మ అది రాశిస్
అంత సీన్ లేద్ నేనా పైన హోప్స్ పెట్టుకున్నావంటే గోవింద గోవిందా
మ్మ్
నేను రాసేదానిలో కొంచెం చాలా బధకం ఎక్కువ నాకు తెలుసు కదా మనకెందుకు అరుత్తావ్
మ్మ్ అవునుమా మీరు బాన్ ఫైడ్ సర్టిఫికేట్ ఇంటర్న్షిప్ కి ఎక్కడ తీసుకున్నారు
అర్ధంగాల
ఇంటర్న్షిప్కి బానిఫై సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నారు అంటన్న హలో హలో హలో వినిపిస్తాంద
ఆ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుం బాని ఫైడ్ సర్టిఫికెట్ ఇంటర్న్షిప్ కి ఎక్కడ తీసుకున్నారు అంటున్న
ఇంకా తీసుకోలా
హు తీస్కోమంటున్నారు కదా ఎక్కడ చేస్తారు మీర్ రా
మ్మ్ నో ఐడియా తెలీదు మాక్సిమం చూడాలి ఎతకాలి ఈ ఫోర్ డేస్ హాలిడేస్ తర్వాత అప్పుడేమనా ఎతికి పెట్టుకుంటా
హూ ఆన్లైనా ఆఫ్లైనా మీకు
మ్యాక్స్ నేను ఆఫ్లైన్ చేయాలనుకుంటున్నా ఆన్లైన్ కన్నా
అంటే ఇప్పుడు మీకు సిఎస్పి ఏమన్నారేం టెన్షిప్ ఏ చెయ్ మన్నారా
ఇంటర్న్షిప్ ఏ మాక్సిమమ్ లాస్ట్ టైం సిఎస్ పుడు చేసంగద
అంటే కొంతమంది ఏమంటున్నారంటే లాస్ట్ టైమూ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు అంటంటే మీకేమని చెప్ నరేమోన్
హ లేదు లేదు మాకూడ ఐడియా లేదైతే
హూమ్
హూ
జిటియే ఇంజీరా కాలేజ్
ఆహ్ బానె జరిగింది సోది క్లాస్లు నిద్ర పో నిద్ర ఒక పక్కఫ్ ఫుల్గా ఇమేస్నా నిద్దరొక్పక్క ఎనకాలు చిన్న ఈరోజు లాక్షి రాలేదనేసి
ఆ పిల్ల పేరేం పేరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్
అర్ధంగాల ఆహా
ఒక పిల్ల రాలేదు లే ఈరోజు ఒక పిల్ల రాలేదని చెప్పేసి ఒక పిల్ల పక్కన పోయి కూర్చున్నా
హూమ్
అంతే నే ఎనకలా కూర్చున్నానా
వెనకాల కూర్చున్నా కాబట్టి
హూ
సో
మా కూడా ఫస్ట్ పీరియడ్ మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ ఈఎస్ఐ ఒకటి సార్ క్లాస్ చెప్పుతాంటే నిద్ర వచ్చేస్తా అంది ఆయన ఎంత గట్టిగా అరిచినారు తెలుసా అందరు నిద్రపోతున్నారు
ఓహో
నిజన్ క్లాస్ గట్టిగా అరిచేసినారు ఆ దెబ్బకు అందరికి నిద్ర పోయింది ఇంగ క్లాస్ తిన్న క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతనే ఉంటడు మీ అయన చెప్పేది మాత్రమే ఏమి ఉండదు క్వశ్చన్లు మాత్రం వంద క్వశ్చన్లు అడుతడు
మాకు ఒక సార్ వస్తాడు ఐపిఆర్ సబ్జెక్ట్ కి
ఎవరు మయి
ఆ మీ సారే అనుకుంటా మీ ఫ్యాకల్టీనే అనుకుంట
ఆ
ఆ సారు వస్తాడు ఈరోజు యో అరిచేశాడు గర్ల్స్ నీ
ఆ ఏమోనే
అటు పక్క వాళ్ళు ఒక అమ్మాయి వాళ్ళు మాట్లాడుతూనే అన్నారు అదే స్పోర్ట్స్ లో ఉంటది చూడు
హ్ హు
ఇగ మాట్లాడుతా అన్నార ఇంకానేేసి పిచ్చి పిచ్చిగా తిట్టేశారు కళ్లు నెత్తి కేక్ ఎక్కినాయా చెప్తంటే అర్ధం కాదా మీకు అనేసి
వు అంతే క్లాస్ సైలెంట్ ఉండాలి సౌండ్ చేయకుండా ఏమైన్నా చెప్తాడ ఆయన అసలు క్లాస్ ఏమ
ఆమే అసలు సబ్జెక్ట్ అయిపోయారు ఎమ్ వుందో సబ్జెక్ట్ మనకి తెలిసిందే కదా సో అందుకే కాని చెప్పి అది ఏమన్నా ఒక్కటే కదా
హుం ఇంకా ఏమి తిన్నావా
ఆ తిన్న తిన్న మటన్ బిర్యానీ
ఈ రోజు మండే అవును మండే ఈ రోజు గుడికి పోలేదా
ఆ ఇక్కడ శివాలయం పక్కనే మా ఇంటి పక్కనే రోజు పోతున్నా నేను
బోయ్యం
ఆ నువ్వు పోతన్నావా మండే మండే మండే మండే ఆ
త్రీ వీక్స్ అయింది పోలె మరి మొన్న ఎప్పుడే పోతండు
ఆ
లాస్ట్ వీక్ కి
ఉం ఉం
ఇంకా అంతకూ ఈ వీక్ పోల ఈ వీక్ పోల
ఆ
ఉం
ఆ హా
తమ్ముడు వచ్చి పిలిచినాడు రాపోదాముని
ఎగజామ్ ఎట్రాస్ కనుక్ కోల మీ తమ్ముణ్ణి
ఏం సౌం సడం
ఉం
నథింగ్ చెప్ చెప్
నువ్వే అడిగియాలా రేపు పొద్దున మా తమ్ము ఎగ్జా ఎగ్జామ్స్ అన్ని బాగా రాయని చెప్ప పేరెంట్స్ కి
మీ తమ్ముడు ఎక్కడో గుళ్ లోపల ఉంటే నేనుట్లా మాట్లాడేది
ఉం ఏం ఆడగలా ఆడగాల భవని రాససే ఏం అడగలు అడగాలి బాగానే రాసింటాడు వాడు బాగాని చదువుతాడు
టెన్త్ అసలు తెలిసిందే కదా
అయిన గవర్నమెంట్ స్కూల్లో పడింది వాడికి సెంటర్
ఆ ఇంకేం
అది కాల్చు మమ్మి కదా అక్కడ మన కాలేజ్ దగ్గర
ఆ
ఆడకోటుంది చూడు
తెలుసు తెలుసు తెలుసు అయిన వాళ్ళ
మేమ్ ఉంటాం.
అ
ఇంకా అక్కడ హ్మ్ నాక్ తెలిసి సిస్టిట్టు గానే ఉంటాంది. మ్యామ్ తినదు.
ఆ వును
అంటే మెయిన్ లో ఉంది కదా అ
ఆ
అ
స్కోడ్సు ఏమైనా వచ్చిర్రా
ఖచ్చితంగా అది గవర్నమెంట్ కాలేజ్ అది కాకుండా
ఆ హ్మ్
కచ్చితంగా వచ్చింటారు. తెలుగు, హిందీ క్యా బోల్తే అ వచ్చారు. నాకు దూరంగా పడింది. నాకు రెండు స్ట్రీట్ కాలేజెస్ ఉన్నాయి
నాకు కూడా
మీకు రెండు ఒకటే కనాబడిందా
ఒకటి ఎస్విసి ఒకటోచ్చి ఇంకొక కాలేజ్ లో
ఉమ్
వేరే కాలేజ్ ఆ
ఉమ్
అబ్బా
సిక్స్ సిక్స్ ఎక్స్పరిమెన్స్చెయ్యాలి పోయిన సేమ్ వి రాస్తాము.
రాయి రాయమ్మా మేము ఎన్ని రాశాం నిద్రాహరాలు లేకుండా రాసాము మేం
అబ్బే
అబ్బో అంటేం కాదు
ఏందండి. మీకు ఒక్కక్క దీనికి
బట్ సీ దిట్ టైమ్ ఓకేవా
అ అంచు కాదు ఎన్ని ఎన్ని ఎక్స్పరిమెంట్స్ ఒక్కొక్క దానికే
ఒకటోచ్చి టెన్ను ఒకటోచ్చి ట్వెల్వ్ సాఫ్ట్ స్కిల్స్ వోచ్చి అన్ని రాయాల
ఉమ్ మీకు ఇవ్వని ప్రోగ్రామ్సే కదా రెండు
ఆ అన్ని ప్రోగ్రామ్స్
ఉ ఉ బాయ్ జాగ్రత్త
సరే ఓకే జాగ్రత్
ఉమ్ ఉమ్ బాయ్
అమ్మ